ఆ ఏం చేస్తున్నారా అండి తిన్నారా
ఆ ఏం లేదండి ఇప్పుడే టీ తాగాను వీళ్ళ నొకాను మీరు
హూ హూ
హుమ్ ఏం ఏం లేదు ఉత్తిగ నే చూస్ చీను ఉన్నాను మీతో మాట్లాడుతున్నాను ఇవాళ కో చాలా చేసానండి మీరు ఏం వండారు
ఇంకా
మీరేం తరి చేస్ ఆ వినిపిస్త లేదా అండి
ఆ వినిపిస్తుంది వినిపిస్ ఉంది ఊ మ్ కర్రీ చేసానంటే ఇది తోటకూర పప్పు అండి
మీరే ఏసారా
లేదు లేదు ఇంట్లో వాళ్ళు చేశారు
హు మ్ మీరు తింటారా చేయరా మీరు ఏఏం మీగేమి మీరు ఏం వంట చేయరా
లేదు అప్పుడప్పుడు చేస్తాను ఇంట్లో వాళ్ళు లేనప్పుడు
ఆహ ఏం చేసారండి ఉదయం నుండి
ఏం లేదండి లేచాను ఫ్రెష్ అప్ అయ్యాను ఇంట్లో పనులు చేసాను ఆ తిన్నాను పడుకున్నాను ఇం కా ఇప్పుడే లేచి
ఇంట్లో ఏం పనులు చేస్తారండి ఇంట్లో పనులు
నేనా మార్నింగ్ ఇల్లు నూక్కుతా ఇల్లు తూడుస్తా కడపలు గడుగుతా బయట నూకి మొగ్గేస్తా తర్వాత అంట్లు ఏమన ఆ రోజు ఏమైనా గిన్నెలు ఉంటే తోమేసి ఇంగా ఫ్రెష్ అప్ అయిపోతా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ కి వేయడం మో ఏదో ఒకటి చేస్తా
హూ మ్
వంట మాత్రం నేను చెయ్యను వంట తప్ప మిగతా పనులన్నీ చేస్తా
ఉమ్ ఎన్నటి లేస్తారండి ఉదయం
ఆరు గంటల కి లేస్తా
అవును అంత ఉదయాన్నే లేస్తారా అంత ఎర్లీ మార్నింగ్ ని ఏడింటికి లేస్తాండి ఎడింటికి లేసి అన్నవండు కూర వండి ఏదన్నా ఇల్ళడ్చి తూడ్చి బట్ట అలుడి బాబు ఉంటడు బాబు తినిపించి నేను తింటా
హ్మ్ హు అదే అదే ఇవల గుడ్ల పులుసు చేసారా మీరు
అవునండి
అన్నీ వచ్చాండి మీకు వంటలు
ఓ తెేర్చుకోవాలండి తప్పదు మనం లేడీస్ కదా పెళ్లి అయినాక అన్ని నేర్చుకోవాలి తప్పదు
హ్మ్ అవునువును
మీరు ఏదన్నా సినిమా చూసారాడి రీసెంట్ గా
ఇంకా ఇంట్లో పనుల్లో మీ మీరు అంటే వారం వారం ఇల్లు కడుక్కుంటారా లేదంటే పండగల టైంకేన
మా దాంట్లో కడుక్కోమండి అది నీళ్లు పొనికి వాళ్ళకి అది లేదు తుడవడమే రోజు రోజు తుడుస్తా
పండగల టైం లో కూడా కడ్ కడగం ఉండదైతే
అండి కడగడానికి నీళ్లు పోవు తూడ్వాడమే శనివారం శనివారం పూజ చేస్తా గడపలు పూజిస్ స్త నాకు వెంకటేశ్వర్ స్వామంటే ఇష్టము అంట్లో పూజ చేస్తా
అదే అదే మీ ఫేవరేట్ ప్లేసెంద్దాండి అంటే గుడిలో
ఈ తిరుపతి అండి ఏముంటది
హ్మ్ హు ఎలారా రీసేంట్గా ఎప్పుడన్నా
అంటే ఒక సంవత్సరం క్రితం వెళ్ళానండి ఇప్పుడేమి వెళ్ళలేదు ఆ మా బాబుకు పుట్ట్ ఎంట్రీకలు తీపిదాం అన్నప్పుడు వెళ్ళాము ఐదు ఆరు రోజులు ఉన్నాము ఒక రోజు వెళ్ళడం ఒక రోజు రావడం మూడు రోజులు రెండు రోజులో ఉన్నాము అ అక్కడ అంత గుర్తుకు లేదు నాకు అం చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అబ్బా అంత మంచి స్థలం ఇక్కడ ఆడిపియదండి ఎందుకంటే అది ఒక విచిత్ర కట్టడం ఏడు కొండల మీద దేవున్నీ కి అక్కడ వెలిసిండు టే అక్కడ కొండల మీద గుడి గుడి కాదు మొత్తం కొండల మీదనే అన్ని అక్కడ కింద ఉండదు ఆ ఏడు పదకొండు కిలోమీటర్లు అంటే కొండ అక్కడ అన్ని రకాల అన్ని అమ్ముతారండి అంత అసలు భలే విచిత్రంగనిపిస్ రండి మీరు వెళ్ళారు ఎప్పుడన్నా
ఆ వెళ్లానండి ఒక్క స త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చాలా చిన్న ఏజ్ లో వెళ్ళాను
హ్మ్ హు
కానీ అ ఇక్కడికి వెల్లాలంటే అదృష్టం ఉండాలి కదండీ
అవునండి దేవుడు మనల్ని పిలిపించుకుంటుడట మనం వెళ్ళాలనుకుంటె
ఇంకా య ఇంట్లో పనులంటె
అంటే తిరుపతీ తిరునంతపురం ఎల్లి అక్ అక్కడ ఏది కూడ డబ్బులు తీసుకోరండి భోజనం కూడా ఎం వెడతారు ఆ ఉండడానికి పికనె రూమ్ ఇస్తారు యాభై రూపాయలు వంద రూపాయలది రన్ మూడు పూటల భోజనం పెడతర్ అన్ని ప్రసాదాలు అన్ని ఇస్తా ఉంటారు ఉచితంగానె ఒక్క రూపాయి ఉండదు వా బాత్రూమ్లకైనా రూ డబ్బులు తీసుకోరు మంచినీళ్ళకైనా డబ్బులు తీసుకోరు ఒక్క రూ పైకర్చు ఉండవ్ లేవ్ ఒక్క రూపాయి ఖర్చు జాల భాగనిపిస్త కదండి అక్కడికి వెళ్తే మల్లి మల్లి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అనిపిస్తుంది అందరు బాగా సమస్యలోళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఖచ్చితంగా అడబోయి ఉంటే ఒక వారం రోజులు మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అది ఒక విచి తిరం లాగ అనిపిస్తుంది ఎందుకంటే ఆ సాసలు నమ్మబుద్ధి కాదు రోడ్లు ఆ ప్రదేశం కట్టడం అదంతా గుడి బంగారం తోటి ఉంటది తెలుసా అండి గుడి మొత్తం
అవునవును నేను చూస అంటే అప్పుడు వెల్నప్పుడు చూస చన్ కదా బా అ నాకు తెలిసి అప్పటికి
మొత్తం బంగారం తొట్టెగా చాలా మారిందండి మొత్తం బంగారంతోటె క పెట్టడం అన్ని బంగా బంగారం తోటే అలా ఎంత బాగుంటందో ఆ గుడిలోకి ప్రవేశిస్తా అంటే ఇక్కడస్త వాస్త ఓకేనా మస్ వస్తాదాది
అవును మామిడికే మనము సంవత్సరం తిన్ సంవత్సరం మొత్తం ఎదురు చూస్తాము ఇట్లా కచ్చ మ్యాంగో కచ్చా మామిడికాయ తినడానికి కానీ అక్కడైతే ఎల్లప్పుడు ఆ ఇంకా
అందరూ వేసవి సెలవలలో చాలా మంది వెళ్తారుంటారు కాగానీ ఆ గుడిలో ఎప్పుడైనా జనాలు ఉంటేనే ఉంటారంండి
ఓహ
ఒకరు ఈ రోజ ప్రతిరోజు ఉంటే ఉంట అలాగే నా
హుమ్ అవును
ఎప్పుడు కాదు దేవస్థానం జనాలతోటి భక్తులతో ఉండే ఉంటది అక్కడ దొరకని వస్తు క్యూ ఉండదండి ఎంత అసలు అద్భుతం అంటే అంత అద్భుతం మీరు ఈ మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళారండి గుడిలోకి ఎక్కడికైనా
ఆహ్ లేద్ లేదు అండి ఇంకేల్లేదు ఇంటి దగ్గర దేవస్థాం వెళ్తాము ఏలా కానీ దూరం ఇంక్కడికి వెళ్ళలేదు
పార్క్ లో ఎటన్న యేటా ఎళ్ళ లేదా అండి ఎండాకాలం మొత్తం ఇంట్లోనే ఉన్నారా
ఆ ఇంట్లోనే ఉన్నామండి అంటే ఇంకా వాకింగ్కి వెళ్తూ ఉంటాం
బయటికి నడవా హ్మ్ హు
ఉదయంమన్న సాయంకాలం అన్నా వెళ్తా మీరు
మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటిదంటే మీకు ఇష్టమైన ప్రదేశం ఇది ఇట్లా అది ఒకటి ఉంటది కదండి ఇదే అంటే ఇష్టం అన్నట్
నాకు ఇష్టం అయినా ప్రదేశ ఎమంటే నాకు కూడా ఇది కనుక తిరుపతి ఇంకా కనుకదుర్గమ్మ దేవస్థానం
కనక దుర్గమ్మన నాకు తెలవదండి నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ అక్కడ ఎలా ఉంటదండి
అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు ఒకసారి వెళ్ళట్టున్నా అంత గుర్తులేదు నాకు
హ్మ్ హు తిరుపతిలో దర్శనానికి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పడుతదంట దర్శనం
అదే అదే న
హ్మ్
ఎప్పుడో ఎప్పుడ చిన్నప్పుడు ఎలా కాబట్టి అంతలా తెలిదండి
అందర అంటారండి తిరుపతి దర్శనం మేము వెళ్ళినప్పుడైతే నేను నా హస్బెండ్ వెళ్ళాము అప్పుడు ఆ ఆయనకు వన్ ఇయర్ అన్నమాట అట్లా విఐపి దర్శనంలో పంపించారు చిన్న పిల్లలు కాబట్టి పెద్ద ఇ మా అత్తమ వాళ్ళు వెళ్ వాళ్ళలకు పద్దెనిమిది గంటలో పద్నాలుగు గంటలు పట్టింది జర్నీ దేవుని దర్శించుకోవడానికి అన్ని గంటలు వేచి వేచి లైన్ లో నిల్చొని దీన్ని చూడాల నా మేము ఉదయం మూడు గంటల వాళ్ళ సాయంత్రం ఐదవ ఆ అ ఏడో ఎనిమిది గంటలకు వచ్చిళ్ళు
అదే ఎ ఎదైనా అదృశ్యం ఉండాలి అండి దెనికైనా
మ్ అదే అండి మా మమ్మల్ని దేవుడు పిలిపించుకున్నాడు ఆ రోజు అంటే అంటారండి అలా మీరు దేవుడు మా పచ్చస్త మాణకిపోతామాట నేను ఇప్పుడు పుట్టిన కాంచలి మొన్న పోయినా నా ఇన్ని సంవసరాల కాంచాలి మా అమ్మ నాన్ ఇప్పుడు తీస్ కుట్టిలగాంచ అదే మ సరలడం
అదే అదే తిరుపతికి ప్రత్యేకత ఏందండి
లడ్డూ అండి తిరుపతి లడ్డు చాలా ప్రత్యేక అక్కడ ఏ ఆ లడ్డు రుచి ఎక్కడ ఎన్ని లడ్లు తిన్నా రాదా ఆ రుచి అనేది చాలా మంది అంటారు తిరుపతికి వెళ్ళామంటే లడ్డు తీసుకొచ్చావా నా కోసం అని అంటారు మ్ చాలా మంది అంటా ఉంటరు అదే చాల ప్రత్యేకం అక్కడ
మ్ సరే అండి మరి
ఆ సరే అండి
మ్